హలో ఉ తిన్న
ఎంతున్నావో
నడుసుడు ఉండి ఉంటది ఇగ్గా
ఏం తిన్నావు
పప్పన్నం
ఆ
ఏం చేస్తున్నావ్
ఏం చేయలే హాయిగా తిన్న కూర్చున్న కుర్చీలో
హ
మీ ఊర్లో ఏదో మొన్న జాతర జరిగింది ఎం మది
దేవర పెద్దమ్మ తల్లికి పెద్దమ్మ తల్లికి ఈ యాటలు కోస్తారు అది చనా అది చా మత్ దావా అది ట్వంటీస్ పరా పా పరా కదేసర అపురా అది ట్వంటీ సెవెన్ ఇయర్స్ తర్వాత జరిగింది దేవరం పెద్దమ్మ తల్లికి బోనాలు కొట్టిన్నరు అ
ఎందుకు పర్లా ట్వంటీ సెవెన్ ఇయర్స్ కే చేస్తుంది
అంటే అప్పుడు ట్వంటీ సెవెన్ ఇయర్స్ కంటే అప్పుడు ఏదో కేసు పెట్టిందంట ఇక్కడ చానా పొట్టేల్ళు కొట్టింటేది ఇద నవ ఓదుట్ కొటిందే నువవు కేస్ పెట్ట కేసు కోర్టులోనే ఉంది కాబట్టి చేయడానికి కుదరలే లేదు దానికి ఇప్పుడు చేసినారు
అఓ ఇహై ఏం స్టోరీ లేదా
ఉ చెప్పతా చెవినా
హ
స్టార్టింగ్ రోజు పెద్దమ్మ తల్లి దక్కరపై అయి స్పీడ్ పొంగలంట చూడ వండుకొని పోయి అక్కడ పెట్టి టేస్వాలానా తర్వాత రోజు మేకల్ని తీసుకొన్ పోయి కొట్టాలా
ఉ
దానికన్నా నైట్ టువల్ కి ఒక ఒక అతను ఉంటాడు మాదిగోళ్ళని వాళ్ళు ఉంటారు
మ్
వాళ్ళు వచ్చేసి బట్టలు లేకోకుండా పొలిగమ్ పాని ఒకటి ఎత్తుకోవాల ఎత్తుకొని మా ఊరంతా ఉంటది కదా అంతా తిరగాల
హు
అది ఎత్తుకొని తిరిగి వాళ్ళ వైఫ్ ఉంటది కదా
ఉమ్
వాల్ల వైఫ్ని ఆ అతను వచ్చే వరకు పెద్దమ్మ గుడి దగ్గర పక్కన వైట్ సారీ వైట్ శారీ వేసి అక్కడ నిలబెడతారు ఒంటి కాలు మీద అంటె అంటే ఇతను అక్కడే మధ్యలో చనిపోతే తను ఆక్కడె మొదల్ చనిగిపోతే ఇంకా అలానే ఉండాలి కదా వైట్ వైట్ శారీతో
ఆ ఇంకా అతను బ్రతి కుండగానే ఎలా కట్టిస్తారులా
అంటే చని కొంతమందికి ఉంటాద్ ఎప్పుడే చనిపోతారు అని డౌట్ తో ఉంటారు
ఆ
అంటే అతనికి దెయ్యాాల పట్టేటివి అట్ల చేస్తాండి అతనికి
హా
అట్ల మోనా చూసిన టువల్ వన్ అయింది వచ్చే లో వెలుతాను తన చుట్టూ ఏ బట్టలు ఏం లేవు తను వస్తాంటే వీధి లైట్స్ ఉంటు టయి కదా పోల్స్ అక్కడ ఉండి లైట్ ఆఫ్ చేస్తారు గాల్స్ చూడ గూడదు లోపలికి వెళ్ళండి అంటారు గెట్టి గట్టిగా
హు
తను ఎక్కడైతే అక్కడ ఆగుతాడో అక్కడ ఒక గొర్ర పిల్లని కొ ట్టాల చిన్నది ఉంటది పుట్టినివి
ఉమ్
వన్ మంత్ పిల్లల్ చిన్నటి వి అవి కొట్టి ఇంకా అక్కడే వేషే యాల అంత కన్న ముందు కొద్ది నా కూతుర్ని కొట్టారు ఆ ఆ బ్లడ్ తో అన్నం కలుపుకోవాలా
ఏం దత్తా అది చాన చాన భయంకరంగా ఉంది
అవును చాన బయం అబ్లెట్ తీసుకొని అన్నం కలిపి ఊరుకి నాలుగు పక్కల వెయ్యాల
ప
నాలుగు పక్కల వేసి ఇక్కడ ఎక్కడో పోలరే స్వామి గుడి దగ్గర ఒకటి పడింది అట్లాంటిది అట్ల ఫోర్ సైడ్స్ వేసి తను ఆస్తికి పెద్దమ్మ గుడి దగ్గరన రావాలి అవు
మ్
ఆ వస్తే అప్పుడు తన కింకా
హు
కానీ వాళ్ళ వైఫ్ తను వచ్చిన్ తర్వాత నమ్మకం లేదు కదా తను వస్తాడొ రాడు అని
మ్
నమ్మకం ఉంటే అట్లుంటే ఇంకా ఆమెకి కేసి ఇంక మల్ వడి బియ్యం పెట్టరే. ఒడి బియం పెట్ తారే అట్ల పెట్టి, పెట్టి దాన్నింక ముస్ మంగలిగా వాల్ ఇంటికి పంపిస్తారు అప్పుడు.
అంటే చాన ఫెస్టివల్స్ చూసిన. బట్ ఇట్లా చు
ఏళ్ మ్ అంటే తను ఇతనే అతన్ డిమాండ్ చేసినంత ఇయ్యాల మనం. ఇక్కడ ఊరి వాళ్ళు
అమౌంటా?
ఆస్తి గాని, బంగారు గానీ, ఎంత అడిగితే అంత వి ఇయ్యాల తనికి మనం. అదే ఈ ఊరి వాళ్ళు. అంతా ఏసింటారు చెందాలు అంతా
మ్
అది ఇయ్యాల తను ఎంత అడిగితే అంత.
అంటే నేను విన్నా కానీ, మరి అంటే ఇట్ల దున్నపోతును కొడుతారు అని విన్న. కానీ మరి చిన్న మేకపిల్లల్ని చంపుతారు. ఇట్లా, వినలేదు. కొంచెం, నేనైతే చూడలేను భయమేస్తది.
దాన్నయితే బలిగంప అంటారు. చిన్న మ్యాక పిల్లలని కొడతారు.
అదే ఎందుకట్లా?
అదే అమ్మవారికి ఎప్పుడో గా చేసేది, ఈ పెండి సేమియా తర్వాత కదా! అట్లే ఈ ఊరన్ తా నేను ఎక్కడ చూడలేద్ అసలు, ఈ ఊర్లోనే ఫస్ట్ టైం నేను చూసింది.
అదే నేను కూడ వినలేదు, ఎప్పుడు ఇట్ల చేస్తారు మద్ద పండగ అని
ఆ బాగుండ నైటు. ఇంకా నాకొచ్చిన తర్వాత ఇంగ
అ కొంచెం బాధగానే ఉంది.
ఆ వున్నిచ చానా బాదగా ఉన్నిందా
నిజంగ్ ఇట్ల చేస్తారు అనుకోల. నార్మల్ గా ఎవరి ఇంటికి పిలుచుకుంటారు కదా!
ఆ అస్సలు తేరు కంటే బా జరిగింది తెలుసా అస్సలీడా ఫుల్లు జనాలు, ఫుల్ రష్. మా ఇంటికాడ రావాలంటే వన్ అవర్ పట్టింది. వన్ అవర్ పట్టింది టైము.
హుమ్ చూసిన అంటే నార్మల్ గా వచ్చి, వచ్చిన వాళ్ళ కి తినడానికి, నాన్ వెజ్ పెడతారు అని విన్నా. అంతే. మరి ఇంత, ఇట్ల చేస్తారని, అస్సలు అనుకోలే.
మ్హు అసలు ఆరోజు ఓపెన్ గున చేయలేదు. పెద్దమ్మ గుడి అస్సలు ఆ రోజు.
మ్
ఇల్లు ఫుల్ డెకరేషన్ బా చేసిండ్రి ఆ రోజు
చాలా ఏళ్ళ తర్వాత వస్తది అని విన్నా
మ్ ట్వంటీ సెవెన్. ట్వంటీ సెవెన్ ఇయర్స్ తర్వాత కదా జరిగింది. ఫస్ట్ టైమ్ ఇంకా మా డాడీ చిన్నప్పుడు జరిగింది.
మ్
మరి ఇప్పుడు
అదే విన్నాను అంటే కొంతమంది చెప్తున్నారు అనమాట ఇట్లా చేస్తారు జాతర బాగుంటది అనని
వర్సలు అయితే అందరుూ చాల ఎవ చూడవుఊ దర్శా బలిదంపని
హ
నేను అందరూ మ వెలిగాడి మాగ ఇట్లో అయితే సందు సందుకి ఆయన వస్తేని ఫుల్ ట్ ఆపేస్తారు ఇంట్లో లైట్ పెడితే ఇంట్లో లైట్ అవేమంటారు
మ్మ్
టూ అయితే వెయ్య మంది ఉంటారు తెలుసా
ఉండొచ్చు ఎందుకంటే ఇంకా చనా ఎల తర్వాత అంటంద గడ్ట్ మోస్ట్లీ చాలా మంది వస్తారు నేను కూడా చూసిన అంటే అక్కడ రష్ ఎక్కువ ఉండే లే కార్లు బైక్స్ అన్ని ఆడం పెట్టేస్తుందీ
అఓ ఫుల్ ఏవైనా గొడవలు అయితాయమో అనుకున్నారు ఈ ఊర్లో అసలు ఏ గొడవలు రాలేదు ప్రశాంతంగా జరిగింది పెద్దమ్మ తెలియజావా
అదే ఆ టైం లో ఏదైనా మొక్కుకొన్నా జరుగుతాయ ఆన్ అంటారు
జరుగుతాయి చాలా పవర్ఫుల్ అండి అంటే ఈ పెద్దమ్మ తల్లికి ఇప్పుడు కొట్టరు మనము డేట్ ఫిక్స్ చేసినప్పుడే ఒక్కసారే కొట్టాలి రేపు మామూలు టైమ్ లో కొట్టేయకలేదు ఇప్పుడు
మ్మ్
ఓ
అదే కొంచెం మహిమ్మ గల అమ్మవారు అంటారు
ఆహా ఆవును చనా
ఏదన్నా కోరుకున్నప్పుడు మొక్కు చెల్లిస్త తే జరుగుతాయి అని కూడా అంటారు చాలా మంది
ఉ అవును
మళ్ళయ్య అదేమో తెలిదు
చాలా పవర్ఫుల్ ఆయా
అ
ఉ ను వ చిన్న బండవి
అంటే ఇంకా అప్పుడు ఎగ్జామ్స్ ఉండే నాకు ఇంకా ఎట్లా అయితుంది
ఉహు
అందులో పుయ్ అదే కాలేజీకి పోయి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వచ్చినయన
ఉ ఇ అస్ నువ్వు రా ఇట్ ఇట్ల మెయిన్లు అయింటేక్కడకాన్ టౌన్ లో రావడానికి చాలా కష్టం తంగా ఉంటాంట
ఉ
అక్కడ కటి కొట్టాల బల్ నిం పచ్చి మాగో విష్ణ
ఇంకే మీ
చెప్ప ఒకసారి నువ్వురు దర్శనం చేసుకో పెద్దమా తల్లిని
ఇందాంగా ఉందినా
మ్మ్ సరే